చె
పాలి
ఏముంది చెయ్యాలి వాళ్ళ కోస ఫోన్ ఏం చెప్పన్నారుారే
నిద్రపోతా అంట్ర ఏం చేస్తారా ఈ రోజుప్ ఎలాగో ఉప్మా పెట్టింటది అప్పుడు మనం తినే బచర్ ఆకుపయాయా
అసలా ఒకప్పుడు సోమవారం టొమాటోలా వేసాను ఉ్గని చేసేది ఆ సడ్రెస్లాకుం పోయా అ రెం ఐటమ్
ఏంత లేమె ఏం అధం కావట్లే
హ నా పాత హాస్టల్ల్లో ఉంటే బాగుండదు ఉ ఉండి సావు
అవే కదా ప్రాబ్ల
ఉ అక బాగుండతే
ఆ సిక్స్ ఫైవ్ ఆడు కూడా
ఆ
అమూ
ఓకే రూమ్ లో లేకపోయినా ఓకే పీ జీ లో ఉన్నా బానే ఉంటది అంటే ఒక్కొక్క దాంట్లో ఇద్దరు ముగ్గురు అట్ల అన్నుండవ్
ఒకటి బా నచ్చింది నన్ను టగానీ అక్కడా వేకెన్సీ లేవంట ఐపినయంట
ఉహూ
అన్ని బానే ఉన్నయ్ పీ జీ లంతా బానే ఉందంట కానీ, ప పేమెంట్లు ఎక్కువన్. టా ఒక దాంట్లో అయితే ఇద్దరుకన్నా ఎక్కువ ఉండకూడదంటా వన్ బి హెచ్ కే లో టూ బి హెచ్ కే లు ఎయిటీన్ థౌజన్ అడిగారంట సిక్స్టీ కేమో ఏమో ఆగడిగ ఫిక్స్డ్ రేట్ అంటా
ఊ
ఆ రైల్వే గేట్ ఉంది గదా
ఉ ఉ
అటు సైడ్ అయితే తక్కువ ఉన్ టయేమో చెప్తామన్నారు చూద్దాము అనింది మా జీజ ఒచ్చీ ఇప్పుడు ఎళ్తావూ ఒకవేళా ఉమ్ త్వరగా ఒకవేళ త్వరగా తీసుకునే పనికైతే పర్ డే కట్టుకో లా పోతే మంత్ కట్టేసుకో మళ్ళీ ఎక్కువ అయిపోద్ది అమౌంటు అన్నాడు మొన్న మనం లెక్కేసేం గదా ఎంత అవుద్దో
తె ఫై థౌజన్
ఆ అంత అయిపోతది
ఊ
నేనొచ్చి ఆమ్ చెప్పా పొట్టు బా పొట్టుదానికి అంటే ఫిఫ్టీన్ డేస్ కొక కుంటదా ఒప్పుకోదా అని ఫిఫ్టీన్ డేస్ కి కట్తె మేలు గదా
ఊ ను పదిహేను రోజులు కట్టినా గాని ఐదు వేలు చిల్లరే అవుతుందిరా
ఏయ్ ఫిఫ్టీన్ డేస్ కంటే త త్రీ కేే నేగా
కాదంట ఒక్క వన్డే అంటే మన్ తు గత్ మంత్ గట్టాల జాస్ డేసే అయితే కనక డే కి త్రీ హండ్రెడో ఫై హండ్రెడో
ఫిఫ్టీన్ డేస్ కంటే సగం రోజులు కడతా అని మనం ఉండే థర్టీ డేస్ కదా
ఉహూ
అలాగా
హూ ఆమె ఏం మాట్లాడదు ఎళ్గాలమ్మ బాయ్తో మాట్లాడుకోమని
ఆ అదే హ్రావ్లం ఈడ
హ్మ్ ఏమోలె సోది తీసుకున్నా గాని నాకు దగ్ గల్లో తీసుకోన్ని వచ్చి ఎళ్తా ఉంటె
ఇస్సి హి హి హీ ఉ అసల్ చూద్దాం అసలు ఏ ఎట్ట జరగద్దో ఏందో
దొరకిద్దిలే
పీ జి ఇంకి
మళ్ళీ సామాన్లు వాళ్ళు వస్తే ఇచ్చేయాలిగా.
ఎవరు?
వాళ్ళు ఎవరు ఇస్తా అన్నారన్నావ్.
ఆహా అదా వాళ్ళు ఇవ్వాల ఇంకా.
ఇస్తా అన్నారన్నావు కదా మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేయాలిగా.
ఏమో మరి అయన్ని నాకు తెలిదు. అనిన్నాడు అని చెప్పింది అంతే.
హ్మ్.
ఇంకోటి ఏంటంటే ఈ వడద అనుకుంటుందంట మనం ఆరు మంది ఒకే. ఒకే రూమ్ లో ఉండేసి. మనకి వాళ్ళ రూమ్ ఉంది కదా పెద్దది ఆ రూమ్ లో సిక్స్ మెంబర్స్ ఉండేసి. ఆఫ్ అమౌంట్ కట్టి ఆఫ్ అమౌంట్ మనమే చేసుకునేటంట వంట.
ఆ మనెందుక్ ఇచ్చది.
నేనదే చెప్.
వెయ్యి రూపాయలు తగ్గించిది అ తక్కువ.
ఆమే ఒప్పుకొని కూడా ఒప్పుకోదరా అంటే నిజమే. అది కానీ అడదాం అనుకున్నాను అని నా అసలు ఒప్పుకోదని చెప్ప.
హుమ్.
నను ఎందుకు ఒప్పుకుంటుది అట్టా.
అదే కదా.
నైట్ కూడా తినలేవాళ్ళు నాకు ఆకలిగ లేదు అనింది ఆస్లక్ ఆమె.
హుమ్.
ఏంది తినిండ్రో ఏమో మళ్లీ ఈరోజు ఉదయం లేకపో. పాయ రోజు టెంపుల్కి వెళ్ళింటారు కదా మర్చిపోయా నేను.
ఇది లాష్ట.
ఆ వాళ్ళిద్దరికి లాస్ట్ ఈ రోజు.
హామ్.
వచ్చేసంట్ర కూడానే.
లె ఆ లెవెన్ కల్లా వస్తున్నారు కదా. పొద్దున్న క్యాబ్ లో వెళ్తారు. మొన్న లాస్ట్ సండే లెవెన్కి వచ్చారు.
ఆ రోజు లేట్ అయిందట్లే కొంచెం.
హామ్.
హ్మ్.
ఏం జరుగుతుందో నాకేం అర్థం కలవట్లేదు గాయ్స్.
నిజమే గాయ్స్ ఎటు జరుగుతుందో ఏం అర్థం కాలేదు నాకు.
అదే కదా.
పెళ్లి ఆమ ఫోన్ చేసింది పెళ్ళికి రమ్మనింది ఏందో నాకు మెంటల్ ఎక్కేటట్టుంది.
హామ్ కానీ అప్పుడే పిలుస్తున్నారా.
ట్వంటీ ఫిఫ్త్ కదా పెళ్ళికి ఖచ్చిత. సింగా రా అప్పుడు జాయిన్ అవ్వనింది నన్ను దాన్నంతల్లే నీక అని చెప్పను. జాబ్ కి.
ఆ.
మా ఫ్రెండ్ ఆ పెళ్లి చూసుకొని జాయిన్ అవ్వమనింది. మా ఫ్రెండ్ సేమ్ అంతా ఉంది ట్వంటీ ఫోర్త్ నాకు అర్థం కావట్లేదు. పెళ్ళలికి ఎలా లేకపోయా నేను నా ఫ్రెండ్ పెళ్ళికి శ్రీమంతం కి ఎలా లేకపోతానేమో. మెంట్లో సుద్దు నాకు ఇంకా ఒకేసారి బేబీ పుట్టిన తర్వాత వెళ్లాలి ఇంటి దగ్గరికి పోయినంక.
అలాగే జరిగితేమో ఏది అటు ఇటు కాకుండా మధ్యలో వచ్చింది. అటు ఫ్రైడే కాదు ఇటు మండే కాదు. ట్యూస్డే వెడ్నెస్డే
నీ బర్త్డే ఏమో సండే వచ్చింది మంచిగా
ఆ నా బర్త్డే అని కాదు నీకే శ్రీమంతం ఏమో వెడ్నెస్డే వచ్చ వచ్చింది తేలేదు ట్యూస్డే అట్లేం కాదులే కానీ ఇప్పుడు ఆల్రెడీ మనకి సెవెన్ కదా కనీసం టూ వీక్స్ పట్టదు ప్రాసెస్
కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి రావాలంటే మా అమ్మ కొ
ఆ అట్లా అవును లాస్లాతే కానీ అన్ని రోజులు ఉన్నా గాని నీకుంది ఇంట్లో
ఆ
ఏదైనా సావే
ఏదైనా సావే మా అమ్మా ఏమో రెండు రెండు వారాలుయినా ఉండమంటది ప్రాబ్లంలేదు చూసుకోడానికి ఇంకా మంచిగా ఉంటదని మా కే మా అక్క ఇంకా మంచిగా ఉండమంటది పాపని చూసుకోవడానికి ఎవరు లేరని
ఉ
మా అమ్మ మాత్రం వెళ్ళిపోమంటది ఎందుకంటే చూసుకోవాలి కదా ఇప్పటికే త్రీ మంత్స్ అయిపోయిందని
ఉ అడగుతరెమో త్రీ మంత్స్ ఏం చేసావు అని
ఏమో
ఉ ఈ పెద్దామె ఎప్పుడు వచ్చిద్దో మరి నాకు ఏ కాల్ మెసేజ్ చెయ్యలే
ఆహ సరే ఉండు చేస్తా మరి
ఆ సరే బాయ్.
బాయ్